ఏం లేదు తో ఇప్పుడే ఒక మ్మ్ షో ప్రోమో వచ్చింటే చూస్తూ ఉన్నా
నీకు షోష్ అంటే చాలా ఇష్టమా
ఆ చూస్తా అంటే ఆ షోస్ బాగుంటే చూస్తా అలా, ఇప్పుడే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని షో ప్రోమో వచ్చింటే చూస్తున్నా. అది చూస్తుంటే మాకు ఎందుకురా ఈ టార్ చర్ రాడ్ సింగిల్స్ గాల్లం మాకు ఎందుకు రా అన్నట్టు అనిపిచి హిందీ
హ్మ్ సగం షోలన్నీ మన నిన్ను అలా ఫీల్ అయ్యేలా చేయడం. కోసమే
ఏంటో అసలు.
కాలేజ్ కెళ్ళేన కూడా అదే కదా చూస్
ఆ అక్కడ అదే, ఇక్కడ అదే ఏంటి బయ్యా మన కి
ఆ సింగిల్ గా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వరు పోని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే ఉండరు.
ఉండరు ఆ అదే లైఫ్ ంటేలే. నువ్వేం చేస్తున్నావు.
నేను బట్టలు పిండుతున్నాను, చాలా సేపటి నుంచివి నానబడి ఉన్నాయి.
ఆ అవునా నేను ఈవినింగొ చ్చి గబ గబా మా ఫ్రెండ్స్ తో గొడవ పడి వచ్చి మరి బట్టలు ఉతికా.
ఎందుకు? అంతిష్టమా. ఫ్రెండ్స్ కన్నా బట్టలు.
అని కాదు.
ఎసుకోడానికిలేవా?
కిఉన్నాయి కాని ఆ మూటను చూస్తూ ఉండలేక ఏంటి చాలా పెద్ద మూట అయిపోయింది, వాళ్ళేమో బయటకి వెళ్దాం రా తినడానికి అన్నారు.
హ్ ఫుడ్ మిస్ చేసుకున్నావు.
ట్టలు ఉతకాలి ఈ రోజు నాకి నిన్న ఉదుకుదాం అనుకున్నా వచ్చేసరికి ఫుల్ నిద్ర వచ్చింది నిద్రపోయినా.
హా
అలా అందుకనేసి
హ్
ఉ
మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?
నాకు బాగా ఇష్టమైన ఫుడ్ దోస.
దోశ ఏదోశ అంటే చాలా ఉన్నాయిగా.
దోశలో నువ్వు ఏ దోశ పెట్టినా నాకు మూడు పూట్లు పెట్టినా తింటా ఏ దోసైనా ఒకే. దోశ అనేది ఒక ఎమోషన్ నువ్వు ఏ దోశ పెట్టినా ఓకే నాకు.
నువ్వు యూట్యూబ్, ఇన్స్టాలో కుర్తాగాయ్ వస్తాడుగా వాళ్ళలా చెప్తున్నావు.
ఆహా అలాని కాదు నాకు దోశ అంటే చానా ఇష్టం దోశ అన్న దోశ తర్వాత పరోట చాలా ఇష్టం.
ఓ య
నీకు
మనకి టిఫిన్స్ లో అంటే దో అ ఇడ్లీ ఇడ్లీ వితు ఓన్లీ సాబార్ బిర్యాణి పప్పన్నం అది ఇంట్లో వాళ్ళు చేసింది మాత్రమే మ్
ఉ మరి ఇంకేంటి మనం ఎప్పుడైనా లంచ్ కెళ్దామా లేద ట్రిప్ కెళ్దమ ఎక్కడికి వెళ్దాం అని ఉంది
ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పంపిస్తారు గుడి కంటేనేగా పంపిస్తారు
కూడా నిజమేలే
ఉ
కానీ ఆ చెప్పి ఒప్పించి వెళ్ళొచ్చు కదా
ఆ అన్ని సాహసాలు చెయాలనుకోవట్లేదు మనం పెట్టే బొక్కలకి వాళ్ళకి మనం కావాలని చెయకపోయినా జరుగుతూనే ఉంటాయి మళ్ళీ ఇట్లా పర్మిషన్స్ అడిగి అయితే వాళ్ళు గై గై గై గై అంటారు
అవును అది కూడా నిజమే
ఉ మీగురు ల్లాలనుకుంటున్న ఏదైనా ఒక ప్లేస్ ఉందా
ఉ వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ అందరుూ ఒప్పుకోవాలిగా నాకైతే వండర్ లాక్ యెళ్ళాలనుంది ప్రజె చాలా చాలా మైండ్ లో రన్నింగ్ ఉంది ఎందుకో ట్రిప్ కెళ్ళాలి అంటే ఎక్కడికిెక్కడికో వెళ్ళాలంది
యెక్కడికె యెక్కడకో ఎల్లలనుందా
వండర్లాకి వెళ్ళాలి ఉంది
బాగుంటుంది ఫ్రెండ్స్ తో యెళ్తే ఎలాగొ
తో బాగుంటది అలా కొంచెం తిరిగి తిరిగి రావచ్చు బాగా మళ్ళా ఇంకా ట ఇవన్నీ కాదు గాని యాడికైనా దూరంగా వెళ్ళాలను ఉంది ఊటి గాని అరకు బైక అయినా పర్ల లేదు లేదు అలానే కాదు కాని వెళ్తే బాగుండాలి శంతో వెళ్తే బాగుంటది
మ్మ్ అదే ఒక జీప్ వేసుకోని అనుకో ఈసారి
ఆ కానీ మన దగ్గర మన దగ్గర జీప్ లేదే.
ఉహ్ హుం
రెంట్ కి తీసుకోవాలి
అంతే
ఆ
ఉంటే మార్గం ఉంటదోయ్
అది నీకు తెలవ్ పల్లే మరే
మీకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇష్టం లైక్
నాకు మెలడీస్ ఇస్టమ్
హ్మ్ మాస్ బీట్స్
నాకు మాస్ బీట్స్ అంత న చ్చవ్ గాని పీస్ఫుల్ గా ఉండాలి ఆ మ్యూజిక్ పీస్ ఫుల్ గా ఉంటే నాకు చాలా ఇష్టం నీకు
నాకు మూడ్ని బట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్ పీస్ఫుల్ గా చూస్ చేసుకుంటే బట్ మూడ్ హైప్ ఉంటే అంటే బీట్స్ ఉంటాయిగా డిచిక్ డిచిక్ మని మీనింగ్ ఫుల్ గ ఎగ వినాలనిపిచ్చేలాగా బీట్స్ ఉంటాయి గదా అవి గూడా ఇష్టం
నేన్ మోస్ట్ ఆఫ్ ద టై అ ఊపస్తస్తాది ఆ
ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్అ అంతే అంటే ఎక్కువ మంది మనుషులు ఉంటే అప్పుడు నాక్ ఆ పాట్ నచ్చదు. నే ఒక్కదాని కూర్చొని ఉంటే నాకు ఆ పాట నచ్చుత్
అవును అది కూడా నిజమే ఇంకా నాకైతే ఫుల్గా ఫుల్ సౌండ్ పెట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని విండమంటే ఇంకా ఇష్టం.
చోవ్లు వెళ్ళిపోతాయి ఎక్కడికో
పోతాయి అది ఎప్పుడో పోయింది.
హ్మ్ మీకు అది అంటే ఆ యాప్స్ ఏవో పెట్టాను.
ఆ పెట్టారా
ఆ ఇన్స్టాగ్రామ్
ఆ
లో పెట్టాను చూసుకోండి ఆ ఫోకో ఫోర్ యాప్స్ ఎస్
ఓకే నేను ఇంకా వేరే దాంట్లో అనుకున్నా.
లేదు లేదు
యూట్యూబ్ ఆ స్వారీ వాట్సాప్ లో పెట్టావేమో అనుకుని వాట్సాప్ ఓపెన్ చేసా.
ఆహ లేదు నేను చూసిన ఒక రీల్స్ షేర్ చేసా
హ్మ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా. అసలుకే మన దగ్గర ఎప్పుడు నెట్టుండి టావదు చాలా ఆ చాలా ఉపయోగపడ్తది
అలానే అది గేదైనా ఒక మ్యూజిక్ యాప్ ఉంటే బాగుండు అనిపిస్తాది.
మ్యూజిక్ యాప్ అవ్ను ఆహా నువ్వు నార్మల్ గా మ్యూజిక్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటే మ్యూజిక్
అంటే నేను ఓన్లీ వినేది ఆ స్పాటిఫై నుండే
ఆ
దాంట్లో డౌన్లోడ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ ఉం డాలీ
ఆ అవును మే నాక్ కూడా తెలుసు అందుకే
ఇవి ఇంకేమైనా ఉన్నాయా వేరేవి
హ్మ్ లేదు గూగుల్లో నువ్వు డౌన్లోడ్ చేస్కో కోచ్ నీకే ఏ సాంగ్స్ కావాలో అది అది మ్యూజిక్ యాప్ లో స్టోర్ అవుతుంది నీకు దానికి నెట్తో సంబంధమే లేదు ఇప్పుడు ఎలాగైనా విన.
నాకు మ్యూజిక్ యాప్ అంటూ సపరేట్ గా ఏం లేదు. అవన్నీ నా క్రోమ్ లోనే సేవ్ అయి అతాయి సో మళ్ళా నాకు క్రోమ్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది.
అందుకే ను్ మ్యూజిక్ యాప్ డౌన్లోడ్ చేసుకో మరి దానికి ఏమంత స్టోరేజ్ పట్టదు.
మీకు డిఫాల్ట్గా రాలేదా మీ. ఫోన్లో
అ సరిగా గుర్తు లేదు బట్
మోస్ట్ ఆఫ్ ది వాటికి డిఫాల్ట్ వచ్చే ఉంటుంది రాని వాటికి మేము ఒకవేళ ఎక్కించుకున్నా సరే అది ఒప్ ఓపెన్ చేసినప్పుడుఆళ్ల యాడ్స్ వస్తాయి. అదే నెగెటివ్ పాయింట్ అందుకనే
లేదు నా దాంట్లో బాగా వస్తుంది అసలు యాడ్స్ కాని ఏము ఉండవ్ డైరెక్ట్ ఇదనుకోవచ్చు అయిన నా దాంట్లో ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ అలా ఉంటాయి. దానీ మొత్తానికి టూ జీబి కూడా తీసుకోలేదు స్టోరేజ్
ఓకే చూస్తను అయితే నేను ఒకవేళ నిజంగానే వరల్డ్ వార్ జారిగితే మ్యూజిక్ లేకపోతే పిచ్చెకేస్తాది అ
నేను ఇంకా అంతే ఏముంది అప్పుడు లాక్ డౌన్ లో జరిగినట్టే
లాక్డౌన్ లో నెట్ ఉంది టీవీ ఉంది మూవీస్ రిలీజ్ అయ్యాయి
ఇప్పుడేముంది ఏం లేదు ఇంట్లో వాళ్ళతోని అన్ని ఇప్పుడు ఇవన్నీ కాదు మనం నైన్టీ నైన్టీ లో ఉన్నాము అనుకొని బతికేయాలంతే
ఆహా ఒక్కసారి ఇలా అలవాటు పడ్డాక అలా అవ్వడం అవ్వదు మన పేరెంట్స్కే అవ్వట్లేదు ఫోన్ లేకుండా బతకడం
ఉంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఫోన్ లేకుండా ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ ఒక గంట చేతిలో లేకపోతే ఇంక అంతే
ఫోన్ చార్జింగ్ పెట్టినతసేపు ఇప్పు ఏం చేయాలో తెలీదు పిచ్చెకేస్తాది
ఎలా ఉండగలుగుతాం అయినా అంతసేపు
హామ్ ఆఫ్లైన్ లో ఆడుకునే గేమ్స్ కూడా ఎక్కించుకో
అది కూడా బెటరే బట్ కానీ నేను గేమ్స్ ఏమంతగా ఆడను నా దాంట్లో స్టోరేజ్ లేదు మెయిన్ పాయింట్ అందుకే నేను అన్ని డిలీట్ చేసేస్తూ ఉంటా.
ఓకే అందరికి అదే ప్రాబ్లం
ఆ
స్టోరేజ్ ప్రాబ్లం డేటా ప్రాబ్లం
డేటా ప్రాబ్లం
ఈ వర్ల్డ్ వోర్ త్రీ ఎవరి వల్ల స్టార్ట్ అయిందని మీ ఒపీనియన్
ఏదో రెండు దేశాలు ఉన్నాయి గ ఇజ్రాయిల్ ఏందో అంటే నాకు క్లారిటీ తెలియదు కాని వాళ్ళు ఏదో అన్నారు ఏదో యూట్యూబ్ ఒక వీడియో చూసా ఆ వాళ్ళు టెర్రరిస్ట్లకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని ఏదో వచ్చింది నీకు తెలుసా కరెక్ట్ రీజన్ ఏంటి అని
కరెక్ట్ రీసన్ అంటే మీకు ఎక్స్టంన్ ఫైల్స్ విషయాలు తెలుసా
ఓకే మనం నెక్స్ట్ కాల్ లో మాట్లాడుకుందాం మీరు మళ్ళీ కాల్ చేయండి బాయ్
బాయ్